లో హలో
హాయ్ ఏం చేస్తున్నావ్
అయ్ ఏం లేదు తిన్నావా
హ ఇప్పుడే తిన్నాను తిన్నావా
ఆ తిన్నా నేకూడ
ఏం చేస్తున్నావు మరి ఏం కర్రీ చేశారు ఈ రోజు
మా పప్పు
ఆహా
ఏం చేశారు
మేము చిక్కుడుకాయ
ఆ ఏం చేస్తున్నారు మరి
లేదండి ప్రజెంట్ కాాలీమా హస్బెండ్ ఏంటి క్రికెట్ అట్లా స్పోర్ట్స్ చూస్తున్నారు అయితే
అవునా ఐష్ ఇష్టమా క్రికెట్ అంటే
ఆ నేను అట్ల అట్లా చూస్తావని ఆయనకు బాగా ఇష్టం మీరు చూస్తారా
చూడమండి నాకుఅంత ఇంట్రెస్ట్ ఉండదు అది క్రికెట్ మీద
అ ఏ గేమ్స్ అంటే ఇష్టం మీకు స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం
స్పోర్ట్స్ అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఆడే వాళ్ళం ఖోఖో కబడ్డీ ఆ ఇంకా చిన్నప్పుడు ఇది సెవెన్్ స్టోన్ అంటారు కదా ఏడు బండలు
ఆ
అడే వాళ్ళం అవి తెలుసా మీకు ఆటలు
అవి కొంచెం ఐడియా ఉంది ఆన్నిను ఆ ఆడినా అన్కుంటా ఇట్లా బాల్ తోడ్ కొట్టడం అదే గదా
ఆ అదే
ఆ ఆడినా ఆడినా
స్కూల్ లో ఉన్నప్పుడు ఏం ఆడిండ్రు ఏం గేమ్స్ ఆడిండ్ర
అవిేంటి లెమన్ స్పూను అంటారు కదా అవి మజ కల్చర్ ర అలాంటి గేమ్స్
ఎస్ఐ రైటింగ్ సింగింగ్ కాంపిటీషన్ ఇవి ఉండే కదా వాటిలో మీరు పార్టిసిపేట్ చేశార
ఆ ఎ సింగలో చేసా సింగింగ్ అంతా ఎప్పుడు చేయలే కానీ మీరు ఎసారా ఫటీ ఇప్పుడుందులో అయనా
అవును ఎస్ఐ రైటింగ్ ఆ సింగింగ్ కూడా అప్పుడప్పుడు ఇది ఏంది మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఉంటది కదా ఆ అప్పుడు పాడేద అ స్కూల్లో ఉన్నప్పుడు
ఆ డ్యాన్స్ అట్లా చేస్తారా ఏమైన్నా పోటిసిపేట్ మీరు
ఆహా లేదు
చేయలే ఎప్పుడు
చిన్నప్పుడు కాలేజీ లో ఉన్నప్పుడు ఒకసారి చేసామంత పేర్వల్ పాటి ో ఫెషస్ పార్టీ ఉంటే అప్పుడు చేసాను స్టేజ్ పఫార్మెన్స్ ఆ
ఆ
మీరు చిన్నప్పుడు ఏ ఆటలు ఆడేవాళ్ళు ఎక్కువగా
దాగుడు మూతల రాగడు ముత అది ఈ దొంగ పోలీస్ అంటారు కదా
ఆ
ఆ అవి ఇప్పుడు నాలుగు బండాలని ఒక ఆట ఉంటది మీకు తెలుసో లేదు చార్పత్తారు అంటారు
పులి మీకనా
ఆహా ఫైవ్ మెంబెర్స్ ఆడతారు అది ఆట ఒక ఒక దగ్గర ఉం అట్టాయి అన్నట్టు అవి నాలుగు బండలు
అ మార్చుకోవాలి ఇట్లా నాలుగు డబ్బాలలో
ఆ నాలుగు ఆ అది అది అవి ఇంకా ఇదేమ అంటారు ఇలా పట్టుకుంటారు కదా ఒకటి ఆ కర్ర పిల్ల తక్కువ అది అంటే మేము అది ఆడలే ని ఎట్లా ఆ దధన్యజు ఇంకా గుర్తుకొస్తలేవు ఎప్పుడు కూడా చిన్నప్పుడు ఆడి గేమ్స్
ఆహా మేమైతే కరెంట్ పోతేా ఇట్ లేంది షటిల్ ఆడుకునే వాళ్ళం బయట రాయి నైట్ పది పదకొండు ఇ వరకు షటిల్ ఆడుకుంటూ ఉండే వాళ్ళం అందరం బయట ఉండేవాళ్ళు అప్పట్లో కర పోతాయి అందరు బయటనే మంచాలు వేసుకొని కడుకునే వాళ్ళు
ఆ
అ అప్పుడు షటిలు ఆడుకునే వాళ్ళం ఇట్లా గోళలు ఆడుకునేటోళ్ళం డిక్కీలు ఆడుకునేటోళ్ళం చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుకునేటోళ్ళం
గ్యారంస్ ఆవును
చెస్ వచ్చా ఆ ఆ
ట్లా
అవును లేదు నాకు కూడా రాదు నేర్చుకోవాలి అదిది ఆడడం వల్ల మైండ్ ఫ్రెష్ అవుతుంది అంటారు
వును కబడి అడత ఎప్పుడు అడ అడ మీరు
చిన్నప్పుడు ఆడినా ఒకటి రెండు సార్లు అంతా నచ్చదు అది కబడ్డీ ఆడబుద్ది కాదు
కబడ్డీ ఖోఖో
ఆ కొక్క ఆడిన
అది కూడా బానే ఉంటది ఆ ఆట
ఆ అవును ఆ స్కిప్పింగ్ కూడా చిన్నప్పుడు బాగా ఆడేవాళ్ళం ఆటల పోటీలు పెట్టినప్పుడు మంచిగా ప్రైజ్లు వచ్చేవి అప్పుడు అ
అప్పుడు అంతంటి గేమ్స్ కొ తక్కువ మనం అప్పుడే ఉండే గేమ్స్
ఇప్పుడు ఏం లేవు అన్నీ మొబైల్లోనే ఆడుతున్నారు చిన్న పిల్లల బయటికి ఎంత వెళ్ళడం లేదు అన్ని మోటా కప గ ఆంచ
సల్నే ఎక్స్ చేసినట్టు యాక్టివిటీస్ అవివేటి అప్పుడు ఎప్పుడ ఏం లేదు
ఇప్పుడు మన రోజులో ఉన్నట్టు ఇప్పుడు పిల్లలకి ఏం తెలిదు అవన్నీ గేమ్స్
అవునవును
మొబైల్ చూడ్డం అన్నం తినడం ఇదే వాలాగా అవుతుది
ఆ
మనం ఆడిన ఆటలు అవేవి వాళ్ళకు తెలిదు మనమే నేర్పియాలి వాళ్ళకు
అవును
అ
ప్రో కబడ్డీ అవి వస్తాయి కదా కబడ్డీ లీగ్స్ గాని వచ్చినప్పుడు ఐపీఎల్ మ్యాచెస్ అట్లా ఏం చూడరా
ఆహా మా ఇంట్లో వాళ్ళు చూస్తారు మా చెల్లె మా డాడీ చూస్తారు కానీ నాక అంత చూడబుద్ది కాదు బాగా మళ్లీ ఫ్యాన్ ఉంటరు, చూస్తరు ఓ కోట్ల కోట్ల మంది చూస్తరు కని
ఉమ్
నాకంత చూడబుద్ది కాదు. లెవెన్, టువెల్ వరకు ఉండి చూసుకుంటనే ఉంటరు. ఫుల్లు మంది ఫ్యాన్స్ ఉంటరు.
అవును మొన్న వర్ల్డ్ కప్ చూల్లే?
చూసిన కొంచెం, మీరు చూసిండ్రా మొత్తం అయిపోయే వరకు? ఫైనల్ మ్యాచ్
ఫస్ట్ బ్యాటింగ్ చూస్నా. ఇండియా వాళ్ళది. సెకండ్ న్యూజిలాండ్ వాళ్ళది చూడలేదు, అంటే ఆఫ్ చూస్న పడుకున్న నేను. మా హస్బెండ్ చూసుకుంటూ ఉండే, మా హస్ ద్దరలో చెప్పిన్డు, ఆ ఇండియా విన్ అయింది అన్నడు, ఆ సరే అని మళ్ళ పడుకున్నా నేను.
అవునా
ఆ మీర్ జూడ్లే?
చూడలేదు నేను, అంతా లాస్ట్ వరకు.
ఆ హ
ఖాళీ సమయంలో ఆ
స్పోర్ట్స్ న్యూస్ వస్తయి కదా న్యూస్ పేపర్ అట్ల ఏదైనా చదివేటి అలవాటు ఉందా మీకు?
న్యూస్ పేపర్ల చదువుతా గని స్పోర్ట్స్ ఛానల్స్ చూడను.
ఉమ్ హు
ఆ ఖాళీ సమయంలో ఏం గేమ్స్ ఆడతరు మరి మీరు ఒకవేళ?
ఇప్పుడైతే మొబైల్ లోనే. ఇంటి సైడ్ అంటే ఏం లేరు.
అ చిన్న పిల్లలు ఎవ్వరు లేరా మీ ఇంటి సైడ్?
ఆహా లేరు.
ఆహా మా ఇంటి సైడ్ చు అయితే స కుతరూ
ఆ
ఏంది సైకిల్ తొక్కడం, ఇంక క్రికెట్ ఆడుకుంటరు.
ఆ
ఆ
సైడ్ చిన్న పిల్లలు అంటే వాల్లెం లేదు గీ టయర్లు ఉంటయి కదా, టయర్లు పట్టుకొని లేదా కైట్స్ ఎగరేస్తరు.
ఆ
దొంగ పోలీస్ ఆటలు అలాంటివే ఎక్కువ ఆడతారు
అవును కాని అప్పట్లో ఆడేవాళ్ళు కాని ఇప్ ఇప్పుడు ఎవ్వరంతా ఆడట్లేదు మ్మ్ వీటు గేమ్స్ వల్ల చాలా ఆయ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు అంతా అంత లేజినెస్ బద్దకం వచ్చేసింది. అని
వును అవును ఫాస్ట్ గ మంచిగ హోమ్ వర్క్ వేసుకొరి బయటకు పోతే ఇగ మొత్తం ఆటలలో పడి ఆటలు ఆటలు ఆటే ఇప్పుడు అట్లే ఏం లేదు. హోంవర్క్లు ఏమన్న చేసుకుని లేదనా మొబైల్ కనెక్ట్ అవ్వడం లేదా టీవీ చూడడం ఇంతయ్ ఇవే ఉన్నాయి క్క
మొబైల్ లోనే గేమ్స్ మొబైల్ చూడడం రీల్స్ చూడడం, చిన్న పిల్ల నుం పెద్దవాళ్ళ వరకు అదే పనైప్
మ్మె ఇగ అవును అందరి దగ్గర మొబైల్స్ అమెరికా
మీకు వచ్చినాయి ఏమైనా ప్రైజలు చిన్నప్పుడు స్కూల్లో గేమ్స్ ఆడితే
నేను ఎక్కువ పార్టిసిపేట్ చేయలేదు అంతా
అవునా ఏమైనా గేమ్స్ ఆడినప్పుడు మీకు దెబ్బలు తాకినాయా ఎప్పుడైనా చిన్నప్పుడు
ఒక్కసారి రన్నింగ్ లోన దేంట్లోన్న తాకింది అనుకుంటా చిన్నప్పుడు కొంత గుర్తులేదు అని తాకింది రన్నింగ్ ఏష్టాపడదు గట్ట పడి పోయనాడునే
అప్పట్లో అప్పట్లో మీకు ఏం గిఫ్ట్లు వచ్చేవారు ప్లేట్స్ ఇట్లా గిన్నె
ఆ అలాంటి చిన్న చింటి బిబ అసులు ప్లేట్లు ఇదంటే ఈ పెన్సిల్స్ పెన్స్ ఉంటాయి కదా
ఆ
అట్లేచ్చే వాళ్ళు
ఆహా
కానీ అప్పుడ వేరే ఉండే మంచిగా ఉండేటి అప్పటి బాగా ఎంజాయ్మెంట్ ఉండేది స్కూల్ లైఫ్
అవును ఇప్పుడు అట్లా ఏమి స్కూల్స్ లే వు ఏం లేవు
ఆయాక్టివిటీస్ అవి ఏమి నేపిస్తారు గానీ అది వేరే ఉంటాయి అప్పుడు మన నుంచి వేరే ఉంటాయి
అ అవును
సాంగ్స్ వాడింద ఇప్పుడేనా
లేదు రేరు
హ
టీమ్ టీమ్లు ఉండే వాళ్ళ మీరు ఏమైనా గేమ్స్ ఆడుకుంటే అంటే ఎవరి బ్యాచ్ వాళ్ళా కానీ అట్లా ఉండేదా
ఆ అవును
అట్లనే ఆడేట్ అట్టోలో ఎవరు గెలుస్తారు మీరా మేమా అని పోటీలు పెట్
దమ్షర్ అయితే అట్లా ఆడేవాళ్ళుగా
అవును అంతా అక్షరి ఆడేవాళ్ళం కరెంట్ పోతే
అవును స్కూ లో కూడా ఇదేంటి మేము ట్యూషన్ క వెళ్ళి అక్కడ కూడా అంటే ఈదంశాత అంత్యక్షరి లాగానే అవేంటి మాకు ఈ సబ్జెక్ట్స్ పరంగా అట్లా చెప్పే వాళ్ళు సార్ అక్కడు
ఆహో
తండడానికి ఇట్లా అంటే ఆ దాంతోటి ఇవి చెప్పాలి ఏమేమి వస్తాయి ఏమేమి లేదు అన్నట్టు మంచి సబ్జెక్ట్ తోటి కూడా అట్లా ఆడిపించే వాళ్ళు అప్పుడు
అవును ఇట్లా బండల తోటి ఇట్లా లెక్కలు నేర్పించే వాళ్ళు
హ అవును
అట్లా ఈజీగా రావడానికి
హ
పూడికలు తీసివేతలు
ఆ
ఇంకా ఏం గేమ్స్ ఆడేవాళ్ళు
ఇంకా ఈ చిట్టీలు ఉంటాయిదా రాజు రాణి పోలీ
ఆ ఏవి ఆడటళం షో ఆడేటోళం
ఆ అవి ఇంట్లో ఉంటే క్యారమ్స్ అవిేంటి పులి మేక అష్టాచమ్మా
అవును సమ్మర్ వస్తే అష్టచమ ఎక్కువ ఆడేట వాళ్ళం పులీ మే కా స అష్టాచమ్మ అవును బాగా ఆడేవాళ్ళం వాస్తా చె అమ్మా రోజు
అవునా
అవును
మనషూండ అడియా
అవును అప్పటి రోజులే బాగుండేవి
అవును ఓకే అడి పేరి
ఆ ఓకే అండి
ఆ